హలో హలో
హలో అండి వినిపిస్తుందా
వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా అండి హలో ఏం చేస్తున్నారండి తిన్నారా ఉషనే హలో విన్పిస్తుందా అండి హలో విన్పిస్తుందా అండి హలో
హలో అండి వినిపిస్తుందా
వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా హలో విన్పిస్తుందా అండి మాకు విన్పిస్తుంది మీ
ఆ ఇప్పుడు వినిపిస్తుంది లేండి ఇప్పుడు మీ వాయిస్ క్లియర్ గా ఉందండి ఇందాక సరిగ్గా వినిపించడం లేదు వాయిస్ క్లియర్ ఆ అయిందండి మీది
ఆ తిన్నామండి ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నరు బావున్నరా?
ఏం, మ్ బాగున్నామండి ఉర్కే అలా ఉన్నాను ఈ వీకెండ్ మా రిలేటివ్స్ వాళ్ళ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నానా అంటే ఇప్పుడు ఇక్కడంత ఒంటరిగా ఉండి బోర్ కొడుతుందండి అదే రిల్ రి రీ రిలేటివ్స్ వాళ్ళు మా బా మా బాబాయిలింట్ ఇంటికి వేడితే వాళ్ళ కూతుళ్ళు, కొడుకులు అందరు ఉంటారు వాళ్ళతో బాగా ఆడుకోవచ్చు టైం స్పెండ్ చ్చాలు కూడా
అవునవునండి
లాస్ట్ వీక్ వెళ్ళానా, హలో
కనీ మన జనరేషన్ అమ్మాయిలేమో అంటే పిల్లలేమో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలి అనుకుంటాము ఇప్పుడు జనరేషన్ ఏమో ఫోన్ లోకే మునిగిపోత్
అవునండి సేమ్ అదే నాకు ఎక్స్పీరియన్స్ అయ్యిందండి మొన్న మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు
మోన్న మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాన్ చ్ ఉమ్ అదే మొన్న మా రిలేటివ్స్ వీళ్ళింటికి ఎల్లా అని చెప్పా గదా అక్కడ్ డికి వెళ్తేనే వాళ్ళు మా బా మా రిలేటివ్స్ వాళ్ళు చిన్న పిల్లలు ఉంటరు వాళ్ళు ఏమన్న తినేది తీసుకొచ్చావా లేదంటే లా ఉన్నావు అలాంత లేదండి మొబైల్ ఇవ్వు మేము గేమ్ ఆడాలి మొ మొబైల్ ఇవ్వు మేము గేమ్ ఆడాలని అడుగుతున్నారు
అవునండి అవును అవును
ఎంతైనా ఆ ఓల్డ్ జనరేషనే బెటర్ అండి
అవునండి అంటే ఎట్లా అంటే ఫోన్లు ఉండేవి కాదు కీ ఫోన్ ఉండేదంతే, ఆ టీ వీ లకి అంటే మన ఇంట్లో టీ వీ ల్లేకప్ పోయినా వేరే పక్కింట్లో వాళ్ళకి వాళ్ళ ఇంటికెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్ గా హోమ్వర్క్ క్రాసేసి అక్కడికెళ్ళి టీ వీ చూస్తాకూర్చొనేసి బాగుండేదండి అప్పుడు అంతా
ఆ మనకి అప్పుడూ మొబైల్ ఇవన్నీ లేవు కాబట్టే మనం స్కూల్ అయిపోతేనే గేమ్స్ ఆడేవాళ్ళం ఫ్రెండ్స్ తో అందరితో మీట్ అయ్యి హైడన్ సీకు ఇంకా అలాగ్
గోలీలాటలూ, ఆ బొ బొంగ్రీలాటల్ లు గా బావుండేదండి అప్పుడంతా
ట్రన్డి ఇప్పుడు అంతా హాలిడేస్ వచ్చినాయా మొబైల్ దీసుకోవడము ఆ మొబైల్ లో గేమ్స్ ఈ ఫ్రీ ఫైర్ అంటూ, ఆ పబ్జి అంటూ చిన్నపిల్లలే అండి ఆ
ఇప్పుడు బయటికెళ్తుంటే బస్సులో కూర్చొనుంటే గూడా ఆడతనే ఉంటారండి స్టాప్ ప్స్ ఒస్తే గూడా అసలు వాళ్ళకి స్పర్శే ఉండదసలు
అవునవును, ఈ జనరేషన్ వాళ్ళకి ఏమంటరూ యూస్ చేసే విధానం తెలిదండి
అవునవునండి
ఆ ఈ వైస్కె ఇంస్టా అంటూ ఆ ఫేస్బుక్ అంటూ ఆ యాప్స్ ఎక్కించుకొని అసలు
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పిల్లల పిల్లలైతే ఈ మధ్య కాలంలో పేరెంట్స్ రెస్పెక్ట్ కూడ ఇవ్వట్లేదండి జనరే
అవునండి అది ఎలా అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకు అలవాటు చేసే దాన్ని బట్టి ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి చిన్నప్పుడు మనమే అన్నం తినలేదు అనుకోండి అమ్ మ్మ వాళ్ళు ఏం చెప్తారు ఏదన్నా స్టోరీ చెప్తూ లేదంటే ఏమన్నా ఇంకా ఏమన్నా మాట్లాడుతూ మనకి మనం మనం మన ఊరికి వెళ్దాము అమ్మమ్మ వాళ్ళ ఊరికి అక్కడ నీకు అది తీసిస్తాను ఇది తీస్తా తీసి ఇస్తాను అలా చెప్పి తినిపించారు బట్ ఇప్పుడు మొబైల్ ఆ ఫోన్ ఇస్తే ఏడుపు ఆపేస్తారు
హ్మ్ ఇంకా ఫోన్ ఇవ్వకపోతే తినరు అసలు అబ్బా ఎంత గలబా గలబ చేసి ఏడ్చడం అమ్మ ఫోన్లే సర్వం సర్వస్ వం అయిపోయింది వాళ్ళందరికీ
కుంటే అసలు ఉండరు మనకి అసలు దాని వల్ల కూడా యూజెస్ ఉన్నాయండి యూజ్ చేస్ చేసుకునే విధానం తెలిస్తే బెటర్ అది ఎలా అంటే ఇప్పుడు పేరెంట్స్ ఆ మొబైల్ ని దగ్గర చేసే బదులు వాళ్ళకి చిన్నప్పటి నుంచి దూరం పెడితేనే వాళ్ళు దానికి అడిక్ట్ అవ్వరు
అసలు ఎలాగంటే ఇప్పుడు ఫోన్ కూడా తప్పేం కాదండి ఫోన్ ఎలాగంటే యూస్ చేసుకునే విధానంలో మనం యూస్ చేసుకోవాలి ఇప్పుడు మనం మనం మన జనరేషన్ లో ఎలాగంటే ఫోన్ ని వాడు వాడుకుంటారు వాడుకుంటాము దాన్ని ఎలా యూస్ చేస్ కుంటామంటే చదువుల విషయం గానీ అవును జాబ్ సర్చింగ్ గాని ఆ ప్లేస్ కెళ్ళాలన్న మ్యా యూస్ చేసుకుంటాము అలాగ కానీ వాళ్ళు ఎలాగంటే
యూజెస్ ఉంటాయి కదండి ఫర్ ఎక్సంపుల్ టెంపుల్స్ కావచ్చు ఏమన్నా మనం ఇన్ కేస్ డైరెక్ట్ వెళ్ళిఎల్లి చూడలేకపోతున్నాం అంటే ఆ యూట్యూబ్ లో ఆ టెంపుల్ నేమ్ కొట్టి చూడ్డము మేబి తెలుసుకోవడం అంటే ఇప్పుడు ఫర్ ఎక్సాంపుల్ ఇన్స్టా వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి అండి ఏమంటే అందరూ కరెక్ట్ గా యూజ్ చేసుకో ఫర్ ఎక్సాంపుల్ చూడండి మనం అరుణాచలమే వెళ్ళాము అక్కడ మనం రూమ్స్ స్టే చేయడానికి తీసు కోనికి అలా ఇంకోటి కావాలంటే మనకి ఎంత తొందర అక్కడ పోయి ఉంది అన్నది లాంగ్వేజ్ డిఫరెంట్ ఉ ఉంది అక్కడ అదంత కష్టాలు బదులు ఎవరో పెట్టుంటారు అంటే ఫర్ ఎక్సాంపుల్ ఈ లొకేషన్ పోయి ఇక్కడ వెళ్తే మీ రూమ్స్ అవైలబుల్ ఇంత కాస్ట్ అని అది యూస్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి
అవునండి కానీ వాళ్ళు అలా కాదండి ఇప్పుడు ఇంకొటి ఏమంటే మనము హాస్టల్లో నుంచి ఇంటికి ఇంటికొచ్చి వచ్చినప్పుడు ఏమో మనం అమ్మ చేతి వంట తినాలి అని మనకుంటుంది వాళ్ళ ఎట్లా అంటే పిజ్ పిజ్జాలు బర్గర్లు తినాలని వాళ్ళకుంటుంది అసలు మనం ఆ ఈ జనరేషన్ లో అది పెద్ద అవును పెద్ద అంటే పెద్ద అక్కడే ఆ బ్రేక్ అయి
ఇంకోటండి గేమ్స్ కి పబ్జి ఫ్రీ ఫైర్ వంటివి ఉన్నాయి కదా వీటికి వీటికి అడిక్ట్ అయిపోయి పిల్లలు ఏమంటారు మొబైల్ ఇవ్వకుంటే నేను తిన్నాను లేదంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా నేను సూసైడ్ చేసు కుంటా అని చాలా బెదిరింపులు కాని చాలా వచ్చాయండి న్యూసెస్ లో చాల వరకు నేను అవే చూశాను
అవునండి మళ్ళీ ఇంకోటి ఏమంటే ప్చ్ అదే ఎట్లా చెప్తారంట అంటే వాళ్ళు అసలు అసలు వినరు ఇంకా ఎవరి మాటలు వినరు మనం హాలిడేస్ లో ఏమో అమ్మమ్మ ఇంట్లోకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తాము హ్మ్ వాళ్ళు ఎలాగా అంటే ఫోన్లోనే ఎంజాయ్ చేసేస్తారు
సమ్మర్ హాలీడేస్ వచ్చేవి కదా అండి అప్పుడు మనం అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి అప్పుడు మొబైల్స్ ఉండేవి కాదు కాబట్టి మనం అంతా అమ్మమ్మతో తాతయ్య అత్తయ్యతో అలాగే మన అత్త కూతుర్లు మామ కూతుర్లు అందరితో బాగా కలిసి మాట్లాడి బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం ఇప్పుడు అక్కడికి వెళ్లే బదులు వా
అ అదే అండి మన జనరేషన్ ఎలా అంటే హాలిడేస్ వచ్చాయా అమ్మమ్మవోల్ల ఇంటికి వెళ్ళామ మనం ఎంజాయ్ చేస్ శమ ఊర్లో బావుల్లో ఈతలు కొట్నారా పొలం దగ్గరికి వెళ్ళలి దొంగతనాల దొంగ త్తనంగ మామిడికాయలు తీసుకున్నామా తిన్నామా ఇంక అయిపోయింద వచ్చేసినం అన్నట్టు ఉండేవాళ్ళం మనమంతా ఇంక ఇక్కడ ఎట్లా అంటే ఆ హాలిడేస్ వచ్ పబ్జీలు గేమ్లు తర్వాత వండర్ లాక్ తీసుకబోతరు డబ్బులు ఇచ్చి వాళ్ళ అడిపిస్తారు అక్కడ తరువాత స్విమ్మింగ్ పూల్ లకి తీసుకో పోతారు స్విమ్మింగ్ చేసి వచ్చేస్తరూ ఒక రోజుకి కానీ మన జనర్ శాన్లో అమ్మమ్మవోల్ల ఇంటికెళ్తే అక్కడే తొట్టిలు ఉంటాయి బావులుం
ఆవులు ఆ పల్లెటూరు వివే వేరండి ఎలా ఉం ఉంటుందంటే ఏదో తెలియని ఫీలింగ్ పొద్దున్నే లేవ గాని అమ్మమ్మ కాఫీ తీసుకొచ్చి ఇవ్వడం తాగడం మళ్ళీ లేట్ గా బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయడం అందరితో అలా కూచొని మాట్లాడం
అవునండి ఇప్పుడు నార్మల్ గా మనము పల్లెటూర్లో పెరిగినోళ్ళము ఒకసారి టౌన్ కు వోచ్చేసిన తర్వాత ఇక్కడ టౌన్ లో ఉన్నోళ్ళు ఫ్రెండ్స్ ఎవరన్న అయితే వాళ్ళు మ మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ తింటుంటరు మన సైడ్ అలా ఉండదు ఎట్ల అంటే మార్నింగే రాగి సంగటి గాని
అవును ఫుడ్డు అవునవును ఫుడ్డులో గానీ ఇంకో మనం ఈ వీటిలో కంప ర్ చేసుకున్న పల్లెటూరు అదే విలేజెస్ కి చానా యూస్
అదే అండి ఈ జనరేషన్ లో గుడా పిల్లలు టిఫిన్ లేకుండ ఉండలేరు అసలు పొద్ పొదున్న మధ్యాహ్నం సాయంత్రం గుడా టిఫిన్లు పెడితే తినేస్తారు మనం అట్లా గాదు టిఫిన్ అసలు వద్దు పొద్దున మధ్యానం సాయంత్రం రాగి సంగటి సాంబారు అన్నం ఉంటే చాలు మనకు
అవునుఅవునండి ఎందుకంటే మనం అక్కడ యూస్ చేసి ఆ అక్కడ మనం ఫుడ్ ప్రిపేర్ చేసి విధానం లో కూడా చాలా డిఫరెన్స్స్ తుంటాయి అండి ఇక్కడ రైస్ క్వాలిటీ ఉండు అవునువును కట్టెలు పోయి యూస్ చేస్ స్తాము మనం ఇంక అలానే కాకుండా మనం కొంచెం ఏమంట స్ట్రాంగ్ అవ్వడానికి రాగి గెంజీ అని చెప్పి రాగి మాల్ట్ అది తాగుతాము మాక్సిమం ఇంక ఏమన్నా నాన్ వెజ్ అయినా సరే మన సైడ్ మనం మనం ఫ్రెష్ గా ఉంటుందండి ఇప్పుడు బయట తీసుకున్నాం అనుకోండి ఇక్కడ టౌన్స్ లో తెలిదు మనకి అది ఎంత వరకు గుడ్ ఆర్ బ్యాడ్ అని జెప్పి అదే మన సొంత ఊళ్ళో అయితే మనకి తెలిసి సింది మనం దాన్ని చూసి ముందుగానే ఓ ఇది ఓకే అంతా ఓకే అనుకున్నప్పుడు దాన్ని తీసుకొని అదంతా ఇది చేసి తింటాం చేసుకుంటాం బట్ ఇక్కడైతే అలా కాదు కదా అండి అంత జనరేషన్ ప్రాబ్లం అండి ఇంకోటి ఇప్పుడు అందులో ఆన్లైన్ బుకింగ్స్ ఎక్కువ అయిపోనై కదా దగ్ దగ్గర పోయి ఎవరు చూసి తీసుకోర అనమాట ప్రోడక్ట్ డైరెక్ట్ బుక్ చేసుకుంటరు అ
అ మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎండకాలం వస్తే ఒక బాటిల్ కి క్లాత్ కట్టుకొనేసి చల్ల చల్ల నీళ్ళు తాగేవాళ్ళం మనం ఇప్పుడు ఏమంటే ఫ్రీడ్జులు
ఆ మినీ ఫ్రిడ్జ్ అంటారు
అ అవునండి అసలు చాలా
అది చాలా బెస్ట్ థింగ్ అండి వాటర్ మీర్ చెప్పారు కదా ఫ్రిడ్జ్ లో కన్నా అలా మనం ఏమన్నా దాన్ని తరి మన క్లాత్ కట్టి దానికి వాటర్ చల్లి అలా చెట్టుకు వేస్తే అ చల్లగాలికి కూల్ అయిపోతాయి కదా అవి వేరే లెవెల్ ఉంటాయండి కూల్ ఇప్పుడు ఫ్రిడ్జ్ ఇదంతా
అవును ఎలాగంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఇంట్లో అ ఫర్ ఎక్సంపిల్ మా ఫ్రెండ్ ఉందను కోండి ఫ్రెండ్ ఉంటే అమ్మాయి నార్మల్ గా మాట్లాడతా మాట్లాడతా మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదా మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదని చెప్పినప్పుడు చాలా చీప్ గా చూస్తారండి ఈ జనరేషన్ లో ఆ అవును కానీ మన సైడ్ ఎలాగంటే ఇప్పుడు పల్లెటూరు లోకి వెళ్తే మనం చూసినం మన జనరేషన్ చూసింది ఎట్లా అంటే ఒక కొత్తగా అప్పుడే కుండలు తీసుకొస్తారు మంచిగా ఆ కుండల్లోకి నీళ్ళు ఏసి పెడత మా స్మెల్లు గాని ఆ కుండల్లో వచ్చే వాటర్ గాని వేసిన తర్వాత తర్వాత మారే విధానం గాని ఆ నీళ్లు గాని చాలా బాగుంటుంద అండి మన జనరేషన్ అర్జస్ట్ అయిపోతామ అండి మనము ఈ జనరేషన్ లో అలా కాదు అది కావాలంటే కావాలి పొద్దున్న టిఫిన్ ఉండాలి నైట్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ కి అప్పుడు స్నాక్స్ అంటారు మళ్ళా
అవును అండి
అట్లంతా ఏం ఉండదు అసలు పొద్దున్న తిన్నామా నైట్ తిన్నామా అన్నట్టు
అందుకే అండి పల్లటూరులో వాళ్ళే బాగా స్ట్రాంగ్ గా అంటారు టౌన్ లో వాళ్ళు మాక్సిమం సిటీలో ఉండే వాళ్ళు వీక్నెస్ ఉంటుంది
అవును అండి
ఆ అండి సరే అండి మీకు తెలిసిన సమాచారాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు
గురించి ఆ మీరు రీసెంట్ గా అయిన ఇన్సిడెంట్ గురించి చెప్పారు మీరు ఫేస్ చేసింది చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సైడ్ నుంచి మంచి సమాచారాన్ని మాకు అందించారు
బాయ్ అండి